ఆ
హలో
ఆవు
ఊ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇంత ముందుకు వినిపిలే సడన్ గా
మీ లేద్ మీ దగ్గరనే డిస్ కనెక్ట్ అయ్యింది
ఆడుకున్నరా
ఉహ్
ఏమైంది మరి ప్రాబ్లం ఏంజేస్సున్నావ్
ఉమ్ జస్ట్ ఇప్పుడే తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నా వదినా మా బాబు కూడా తిన్నా తిన్నాడు పక్కనుండు. నేను తింటా ఉన్నా ఇప్పుడు ఉమ్
ఏ డిస్ట్రిక్ మీది మా
పర్సనల్ విషయాలు చేప్పొద్దు
అందుకే డిస్టిక్ అడిగినా
ఉమ్ హు వరంగలే
ఆ ఫ్యాన్ ఏయ్ నాన్న మాధవి
ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు
బతుకమ్మా ఒందుకంటే ఫుల్ డ్యాన్స్ చెయ్యొచ్చు కదా బత్ బతుకమ్మ బతుకమ్మ
అదే మేల్ బాగా డ్యాన్స్ వేస్తారేమో అంటున్నా ఔనా
అవును
మీ దగ్గర బానే సెలెబ్రేట్ చేస్తారా బతుకమ్మ
ఓ ఫుల్లు ఇంకా మమ్మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కన్నా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ చేత్తారు.
ఊహు
మీది కూడా బతుకమ్మ ఉంటది కదా కానీ
మేము స్టీ అబ్బా అంటే మ డిఫరెంట్ గా ఉం టది మా దాంట్లో బతుకమ్మ అంటే తీజు అని అంటరు తీజు అంటే ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలను అదే గద పెళ్ళిగాని ఆమ్
అదే బుట్టలో
ఇంకా
అవును
అన్ని ట్ట లో ఎసి పులు తోటి నబెట్టినాక పోస్తా గుడి ముట్ట ఒక గుడి తీసుకుని ఆ గుడి ముట్ట అదేంటిది మా ఆ ఏమంటారు అది గుడిసె లెక్క కట్టి దాంట్లో
హ
అనీ తొట్టులు తొట్టులే అ తొట్టలేనా గంపలు
చిన్న చిన్న బుట్టలు
వాటిని తీసుకొచ్చిట్లా అవి వాటర్ కోసంారు వాటర్ కోసిన టెన్త్ డే తీసుకొచ్చి వెతా ఉంటారు. ఫ్రెండు వాళ్ళు ఎస్ టి అన్నవాట మేము బి సి అన్నమాట అట్లే ఇంగ మాది లవ్ మ్యారేజ్
మీ డ్రెస్ కోడ్ మంచి చిగ ఉంటది కదా
ఆ బానే ఉంటది అంటే మనకి వేసుకోవడం మెయింటైన్ చేయడానికి రాదు ఎంకట మంచిగా మెయింటైన్ చేతారు నీ అ
ఇంకా దుర్గమ్మ ఫెస్టివల్ కూడా బా చెత్తరు కదా బోనాలు మీ వాయిస్ మస్తు మొత్తం ఇంపియ్యట్లేదు
విన్పిస్తలేదా ఎందుకో
వినిపయ్యట్లేదు మొత్తం కట్ అయితంది
హలో వినిపియ్యట్లే ట్లేదు లేదు మీది సిగ్నల్ కట్ అయితంది
హలో విన్పిస్తుందా ఇప్పుడు
మీది సిగ్నల్ కట్ అయితాంది వాయిస్ క్ క్లియర్గా లేదు
అవునా నాకు మంచిగా వినిపిస్తుంది మీవాయసు
మీదే కట్ అయితాంది
కట్ అవుతుందా
హ్మ్
ఎం ఇప్పుడు వినపిస్తులేదా
ఆ ఇప్పుడు ఓకే కొంచెం హలో ఇప్పుడు ఓకే
ఇది ఏమైందో కొంచెం సర్వర్ ప్రాబ్లమ్ అన్న కూడా వాయిస్ విని
హ్మ్ నాక్ కు ఫ్రెండ్స్ ఉన్నారు ఎస్టీలో చాలా మంది
హ్మ్ హు
మీ ఫెస్ట్ కి మీ కన్నా ఎక్కువ నేనే ఎంజాయ్ చేతా పోయి మీ ఫెస్టివల్స్ కి నన్ను ఇన్వైట్ చేస్తారు మా ఫ్రెండ్స్ మొత్తం ఫెస్టివల్ ఫస్ట్ క్లాస్ నించ ఉ అయిపోయేదాకా ఆఫే
అందరు అందరి ఎస్టీ ఫ్రెండ్స్ ఏనా
మొత్తం ఎస్టి ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ డేస్ లో అయితే ఒక్కదాన్నే బిసి మొత్తం ఎస్టీనే క్లాస్ లో ఫైవ్ మెంబర్స్ ఎస్టి నేనో ఒక్కదాన్నే బిసి కొంచెం కొంచెం మీ స్లాగ్ గుడా వొచ్చు నాకు
ఉంటుంటే అందరికి వస్తనే ఉంటది అది మా అమ్మ అందు వాళ్ళ పోయినడు
ఒక అమ్మాయి ఉండది వల్ల డాడీ అయితే సేమ్ ఆమెను ఎట్లా ట్రీట్ చేస్తాడు నన్ను కూడా అట్లనే ట్రీట్ చేస్తాడు
ఉహు
చాలా ఫెస్టివల్స్ కి నాకు బట్టలు తీసుకునేది అబ్బా అసలు వేరే ఉంది
ఎళ్ళర
ఇంకా చాలు పెళ్ళైనాంకా మళ్ళా అసలు ఇంకా అదృష్టం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏంటిది తెలుసా మా అత్తమ్మ వాళ్ళిల్లు కూడా కండల మా కాలనీలో మొ తము ఫెస్టివలే
ఆహా
ఇక్కడ నేనే బిజీ
అంటే మీ అత్తమ్మోలు బీసీ కదా
ఉ బీసీిన
అ మల్ళ అ బ మీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదనే
ఉంటది కదా ఇల్లు సో అందుకే మొత్తం కాలనీలు మొత్తం ఎస్ట్ వాళ్ళే ఒక్క ఐటి ప ెంట్ ఎస్టీ వాళ్ళు ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ అదర్స్ ఉంటారు
ఊహు
ఊ
అే ఒద ఆ ఒక్కొక్క తీరుగా ఉంటారు
దుర్గమ్మ ఫెస్టివల్ చెస్తారు కదా మస్త ఎత్తరు కద
మ్మ్ మా దగ్గర అన్ని ఫెస్టివల్స్ మంచినయి యాట ను కోసడు
ఫస్ట్ ఈ కోసుడు తీనుడే సుడయి సొడయి
మందు ఇద దభస్కు
బాటి
రాత్రిదన్నా ఊహు బాగా చేస్తారు మా దాంట్లో ఫెస్టివల్స్ అయినా ఏది ఉన్నా కూడా చాల బాగోస్తరు
మ్
ఉమ్ మీరే ఫెస్టివల్స్కి వెళ్ళిరి మరి
మేము ఏమో దుర్గమ్మ దుర్గమ్మ ఫెస్టివల్ కి వెళ్ళిన ఇట్లా బోనాలు మొత్తం అసలు వేరే
అన్ని ఫెస్టివల్స్ కి లీవ్ లు ఇస్తారా
ఆ లేదు మీ బతుకమ్మకున్న బోనాలకి కేలినా
ఫ్రెండ్కి పెళ్ళయింద మరి
ఉ నామకు పాప
వీల్వర ఏమట్ ఉ పిలువరు ఏమో అంటున్న పెళ్లి అయ్యింది కదా
ఆ లేదు మొన్న రీసెంట్గా మళ్ళా థర్డ్ ఇయర్ దుర్గమ్మ ఫెస్టివల్ చేసిరంట వాళ్ళ డాడ్ డీ రా రా రా అన్నాడు
త్రీ ఇయర్స్ కి ఒకసారి దుర్గమ్మ ఫెస్టివల్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ కి చేస్తారు కొందరు అట్లా చేస్
అదే విలేజ్ లో ఎత్ ఏట్లా మొక్కుకుంటే అట్లా అంట కదా
ఆ అంటే ఇక మన ఇప్పుడు ఇప్పుడు మీరు అత్త మామ వాళ్లకు కూడా మా కూడా ఒక్క ఒప్ పొలిమేర దేవత ఉంటాయి ఆ తండకు సంబంధించి ఆ తండ గుళ్లోను ఏ ఆమె మంచిగా చూచు తిన్నావా మా చూడాలి క అ అని నువ్వే అతని ఆ నీ దిక్కుకు అన్నట్టు ఉంచుకొని రించుకొని మొకులు తీసుకుంటా ఉంటు పిల్లు కొ ఎ వయట్ పోనా మన ఇంట్రెస్ట్ అంతా నితంగా ఊరు ఊరుకు పో ఇయకుంట ఇలా అక్కడలో ఏ సారు అంటే ఇంకా వాళ్ళు పేసుకో చేస్త కాక అందరుూ చుట్టాల చూస్తారు మన ఇంట్లో పోవాలంటే ఎప్పుడు ఉంటాంది ఇంటి వరకు తీసుకుంటాం కదా కను ఉండది అంటే ఆ ఇ అందరు చుట్టాలని పిలుస్తారు కదా ఒక ఫంక్షన్ లెక్క మన దాంట్లో శారీ ఫంక్షన్ పెళ్ళెట్లము ఇ అట్లా చెత్తా ఉంట
ఇగాల
ఒక్కటి కాదు రెండు మూడు దిగాలే ఖచ్చితంగా బాగా ఎక్కువ మంది ఉంటే కనీసం మూడు నాలుగు వోస్తారు ఎక్కువ మంది ఉంటే ఒకటి ప్రతి ఫెస్టివల్ గోస్త ద అానికన్నా యాూ బతుకమ్మ గోస్ పయ ప్రతిదాని కోస ఉంట రాకనే ఉండ
ఏం లేదు ఫస్ట్ కోసుకోవాలి సొడా వేసుకోవాలి బాటి వసుకోవాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఆ ఫస్ట్ అదే కదా మొత్తం మీ కాన్సెప్ట్
మళ్ళీ అంత ఆ అంతే ఉండదు మళ్ళీ అంతకు తగ్గట్ పంగడి చేస్తారు
అవునులే పాపం చాలా ఆ మీ దాంట్లో మాత్ర మాత్రం గర్ల్స్ బాయ్స్ అన్న డిఫరెంట్స్ సేమ్ ఉండదు
అద అందరు స్వీ చేసాంట ఇ మత్తం ప్రతి ఒ వవసయం పండయ ఉంటారు ప్రతి ఒక్కరు కష్టం చేస్తారు అంటే పంటలు ఊకే పొలం పండగ పోతే పొద్దుగాళ్ళ
అవును నేను అమ్మాయిని ఎందుకు చేయాలి అయన అబ్బాయి అయిననే చేయాలే
అది ఏముండదు ఓ కష్ట బాగా పూలు బాగా నాకు అట్లా పొల మీద బాగానే స బాగుంటుంది
అవును